హాయ్ నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను మరి ఏం చేస్తున్నావు
నేను కూర్చోని ఉన్న అమ్మకి హెల్ప్ చేయాలంట నాకు చే నాకు ఎలానో ఉందని నేను చెయనని కూర్చున్నాను
అయ్యో అవునా ఏమయింది
ఏమో నచ్చచడం లేదు ఎట్లో ఉంది స్టమక్ పెయిన్ లాగా ఉంది
ఓ అయ్యో అవునా టాబ్లెట్స్ వేసుకున్నావా
ఆ వేసుకున్నాను నువ్వేం చేస్తున్నావు
ఏం లే కూర్చొని ఉన్న ఈరోజు మనం ఇద్దరం కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందామా
సూపర్ ఐడియా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించి మాట్లాడుతున్నారు
అవును కానీ ఏ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి
ఏఐ అంటే కంప్యూటర్స్ లేదా మిషిన్స్ మనుషుల్లాగా ఆలోచించి నేర్చు కొని కొన్ని పనులు చేయగలిగిన టెక్నాలజీస్
అంటే ఏఐ మనుషు ఆ మనుషుల ఇంటెలిజెన్స్ని ఇమిటేట్ చేస్తుందా
అవును ఏఐ డేటాని అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోవడం క్వ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం ఇమేజ్ క్రియేట్ చేయడం లాంటి పనులు చేస్తుంది
వావ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది
నిజమే ఏఐ మన డైలీ లైఫ్ లో ఆల్రెడీ యూజ్ అవుతుంది
అవ్నా ఎలా
ఫోన్ వాయిస్ అసిస్టెంన్స్ మ్యాప్స్ ఆన్లైన్ షాపింగ్ రికమండేషన్ ట్రాన్స్లేషన్ అప్స్ ఫేస్ లాక్స్ మనం లాక్ యూస్ చేస్తాం చూడు ఆలాక్స్ ఇలా చాలా సర్వీసెస్లో ఐని యూస్ చేస్తాయి
నేను కూడా ఏఐ చార్ట్ బోర్డ్ని స్టడీస్ కోసం యూస్ చేస్తాను
అది మంచి యూజ్ ఎఐ డిఫికల్ట్ టాపిక్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తెలుసా
అసైన్మెంట్ ప్రిపేర్ చెయటానికి కూడా హెల్ప్ చేస్తుంది కదా
అవును కానీ ఏఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసి యూజ్ చేయాలి అది ఒకసారి రాంగ్ కూడా ఇస్తుంది
అవునా వెరిఫై చెయాలి ఎందుకు
ఎందుకంటే కొన్నిసార్లు ఏఐ మిస్టేక్ చేయొచ్చు లేదా ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు తెలుసా
అర్థం అయింది బ్లేమ్ గా నమ్మకూడదు కదా
ఎక్జాట్లీ ఏఐ ని హెల్పర్ లాగా యూజ్ చేయాలి రిప్లేస్మెంట్ లాగా కాదు
ఓ అలానా స్టడీస్ కి ఏఐ వల్ల బెనిఫిట్స్ ఏంటి అయితే
క్విక్ గా లర్న్ చేయొచ్చు గ్రామర్ కరెక్షన్ చేస్తుంది కోడింగ్ హెల్ప్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ నోట్ సమ్మరైజేషన్ చేయడం ఇలాంటివి చానా బెనిఫిట్స్ ఉన్నాయి
బిజినెస్ లో కూడా ఏఐ యూస్ చేస్తున్నారు కదా
అవును కస్టమర్ సపోర్ట్ మార్కెటింగ్ సెల్స్ అనాలైసిస్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఇలాంటి పనులు ఏఐ చాలా హెల్ప్ చేస్తుంది
హ మరి అయితే హాస్పిటల్స్ లో ఏఐ ఎలా యూజ్ అవుతుంది
అవును డాక్టర్స్ కి రిపోర్ట్ అనలైజ్ చేయడానికి డిసీస్ ఐడెంటిఫై చేయడానికి కి రీసెర్చ్ లో కూడా సపోర్ట్ చేస్తుంది నీకు ఒక విషయం తెలుసా డాక్టర్స్ మిషిన్స్ తో ఏ ఐ నీ చేసి ఆపరేషన్ చేయాలని చూస్తున్నారంట
వావ్ గ్రేట్ ఐడియా కదా కానీ ఒక్కొక్కసారి వాటికి సెన్సార్స్ కొన్ని వర్క్ అవ్వవు కదా ఛార్జింగ్ అలా అయిపోయినప్పుడు అలా ఏం చేస్ తాయి
అదే దానిపైనే ఇప్పుడు సైంటిస్ట్ అందరూ చూస్తున్నారం టా ఏఐ ఏఐ అనేది హెల్త్ కేర్ లో కూడా రావాలి అని
ఓ అగ్రికల్చర్ లో కూడా ఏఐ యూజ్ చేస్తున్నారు అని విన్నాను నిజమేనా
కరెక్ట్ క్రాప్ హెల్త్ చెక్ చేయడం వెదర్ అనాలిసిస్, ఇరిగేషన్ ప్లానింగ్లో ఏఐ ఫార్మర్స్ కి హెల్ప్ చేస్తుంది
ఏ ఐ వల్ల జాబ్స్ పోస్ పోతున్నాయని కొంతమంది అంటున్నారు నిజమేనా
కొన్ని జాబ్స్ చేంజ్ అవ్వచ్చు కానీ ఏఐని యూస్ చేయడం నేర్చుకున్న వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ కూడా వస్తాయి తెలుసా
అంటే ఏఐని భయపడకుండా నేర్చుకోవాలి
ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ లో ఏఐ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ స్కిల్ అవుతుంది
వావ్ ఏఐ రెస్పాన్సిబుల్ గా యూజ్ చెయడం కూడా ఇంపార్టెంట్ కదా
చాలా ఇంపార్టెంట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయడం లేదా చీటింగ్ కోసం యూజ్ చేయకూడదు ఏ ఐ నీ
ఓ ఏఐ మన క్రియేటి విటీని ఇంప్రూవ్ చేయ్యగలదా
అవును ఐడియాస్ ఇవ్వడం రైటింగ్ లో హెల్ప్ చేయడం డిజైన్ సజెస్ట్ చేయడం లాంటి పనులు ఏఐ యూజ్ ఫుల్ అవుతుంది
ఈ రోజు ఏఐ గురించి చాలా కొత్తగా విషయాలు తెలుసుకున్నా తెలుసా
నాకు కూడా టెక్నాలజీని మంచి పనులకే యూజ్ చేస్తే మన ఫ్యూచర్ ఇంకా బెట టర్ గా ఉంటుంది కదా
అవును నిజమే ఇప్పుడు యాప్స్ కూడా వచ్చాయి వచ్చేసాయి కదా చాట్ జి పిటీ అని ఏ ఐ బోల్ట్ అని మెటా ఏఐ అని ఇలా చానా యాప్స్ వచ్చేసాయి కదా ఏఐవి
అవును అవి యూజ్ చేస్తే ఎంత బాగుంటాయో అవి చానా నాలెడ్జ్ గెయిన్ ఇస్తా యి కానీ ఒక్కొక్కసారి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది
అవును నిజమే నేను కూడా విన్నాను కొన్ని పాజిటివ్ ఇస్తది కొన్ని నెగి టివ్ ఒక్కొక్కసారి రాంగ్ కూడా ఇచ్చేస్తది అని విన్నాను
అవును నేనయితే ఇంకా వేరే ఫ్రెండ్ నాకు చెప్పింది ఏఐ మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అది నేర్చోకోవడానికి యూజ్ చేస్తుందని
ఓ అలానా అయితే ఏఐ కూడా మన దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటుంది అన్నమాట
అవును మంచి హ్యూమన్ బ్రెయిన్స్ కన్నా ఏది మంచిది కాదు మన బ్రెయినే మనకి పనికి వస్తుంది కానీ ఏఐని యూజ్ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే మా మేము బాగా యూజ్ చేసుకోవచ్చు
అవును నిజమే అది కాక ఇంకా చాలా మంది బాధపడుతున్నారు కదా ఎఐ రావటం వల్ల మ నల్ వాళ్ళు ఆఫీసర్స్ ని తీసేస్తున్నారు ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళని అంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది కదా ఆయిన కూడా తీసేస్తున్నారు అంట ఏఐ వచ్చిందని చెప్పి ఇది చానా లాస్ కదా హ్యూమన్ బీయింగ్స్ కి
అవును కానీ మేము ఏఐని యూజ్ చేయడం నేర్చుకుంటే మంచిది తెలుసా అది త్రీ హుమెన్స్ ఫోర్ హుమెన్స్ చేసే పనిని ఒక ఏఐ మిషన్ చాలా బాగా చేస్త తాయి మనం ఏఐ నీ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంట టే హుమెన్స్ కి కూడా చానా జాబ్స్ వస్తాయి చానా ఫ్యూచర్ లో బాగుంటుంది
అయినా ఒక టూ త్రీ మెంబర్స్ చేసే పని ఏఐ ఒకటే చేస్తుంది అంటున్నావు కదా అయినా ఇప్పుడు టూ త్రీ మెంబర్స్ తగ్గిపోయినట్లే కదా ఒక పర్ ఆఫీస్ లో అలా ఒక చె
కానీ మనకు కానీ మనకు ఏఐ క్రియేట్ చేయాలి కదా ఆ ఏఐని క్రియేట్ చేయడాని క్యా హూమన్స్ అవసరం ఆ ఏఐ ని ఎలా క్రియేట్ చేయాలి ఎలా డిజైన్ ఇవ్వాలి ఎలా డేట్ ట్టాని ఇవ్వాలి అదంతా నేర్చుకోవాలి కదా అది కూడా ముఖ్యం అది నేర్పయడానికి హుమెన్స్ కావాలి
అదేమో నిజమే అనుకో కానీ ఇప్పుడు ఏఐ చేయడానికి ఇప్పుడు వర్క్ చేయడానికి త్రా త్రీ ఫోర్ మెంబర్స్ కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తారునుకో ఇప్పుడు ఏఐ ఒక్కటే కలిసి ఒకే ప్రాజెక్ట్ చేసేస్తుంది అది కూడా లాసే కదా
కానీ మాకు వర్క్ చానా ఫాస్ట్గ అవుతుంది ఏ ఎంతో బాగుంటుంది కదా నువ్వే ఆలోచించు ముగ్గురు నలుగురు చేసే పన్ని ఒకే ఏ ఐ చేసేసి చానా ఫాస్ట్ గా చేస్తే బావుంట్ టున్ది కదా మనకు స్ట్రెయిన్ కూడ అవ్వదు
స్ట్రెయిన్ ఏం అవ్వదు కనీ వర్క్ ప్రాసెస్ కూడ త్వరగా అయిపోతది కనీ దాని వల్ల హ్యూమన్స్ తగ్గిపోత్ ఆ ఐ మీన్ జాబ్లెస్ అయిపోతున్నారు కదా చాలా మంది
మన మూవ్సియు ఏ ఐ ని అలా తీసుకోకూడదు ఎలా చెయ్యాలి ఎలా యూజ్ అవుతుంది దాని గురించి ఆలోచిస్తే మనకు జాబ్స్ ఇంకా పెరుగుతాయి తెలుసా నీకు
అయినా కొందరు వా వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళక్ కుంటది కదా వేరే వాళ్ళు వాయిస్ ప్రాసెస్ అలా చేస్తూ ఉండచ్చు వాళ్ళకి ఏం ప్రాసెస్ వేరేతివి రావు ఇప్పుడు ఏ ఐ చేయాలంటే వాళ్ళు కొందరు ఆఫీసులలల్లో తీసుకోరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకుంటారు ఇలాంటి వాళ్ళు బే కారైపోతారు గదా
అది నిజమే కానీ మేమేం చేయగలం చెప్పు యాయ్ ఏ ఐ మంచిదే అనుకుంటా నాకు తెలిసి
అంటే థాట్ ఆ గోతూ ఉన్నాయి గొ అడ్వాంటేజ్ ఉంది డిస్ అడ్వాన్టేజ్ కూడ ఉంది అది మనం కరెక్టివ్ వేలో యూస్ చేసుకుంటే మనకీ యూస్ ఫుల్ అనమాట
అవును దాన్ని కరెక్ట్ గ యూస్ చేసుకోవాలి చాలా మంది మిస్యూస్ చేస్ స్తున్నారు తెలుసా మన డేటాని తీసుకోవడం అంతా
అవును నిజమే నేను కూడ చాలా చోట్ల విన్నాను ఏదేదో ఫేక్గ ఐ డి గా యూస్ చేస్ చెయ్యటం వేరే ఐ డి ఏ ఐ ని యూజ్ చేసి అమ్మాయి మాట్లాడినట్ ట్లు మాట్లాడ్డం అమౌ మనీ తీసుకోడం డబ్బులు తీసుకోవడం వాళ్ళ దగ్గర ఇలా చానా చోట్ల విన్నాను నేను అది వింటుంటే చాలా బాధగా అనిపిస్ స్తుంది తెలుసా
అవును అందుకే సైబర్ సెక్యూరిటీ టీమ్స్ అందరూ దానిపైన వర్క్ చేస్తున్నారంట ఇలాంటిస్ స్కామ్స్ అన్ని తగ్గియాలి అని ఏ ఐ ని మేము బాగా యూస్ చేస్తే మన ఫ్యూచర్ బెటర్ గ భలే ఉంటది తెలుసా
పాపం కదా
అవును ఏ ఐ ని బాగ యూస్ఫుల్ గ యూస్ చేయాలి అనమాట మనం మిస్ యూస్ చేస్తున్నాము చానా మంది దాన్ని చానా యూస్ఫుల్గా ఉంటే బావుంటది
అవును నేను అందరికి తెలిసినోళ్ళకందరికి చెప్తాను ఇలా యూజ్ చెయ్యాలి అని చెప్ ఇంకా వీటి వల్ల చానా బెనిఫిట్స్ ఉన్నాయి ఒక పాజిటివ్ వే లోనే యూస్ చేయాలి అని చెప్తాను
అవును అదీ బాగుంటుంది ఇంకా మన ఫ్యూచర్ కూడ బెటర్ గా ఉంటుంది
అవును మా కాలేజ్ లో కూడ ఇప్పుడు కొత్త ఏ ఐ టి వీ స్ పెట్టారు తెలుసా ముందు బోర్డ్స్ ఉండిన్నాయి ఇప్పుడు బోర్డ్ బ్లాక్ బోర్డ్స్ అన్ని తీసేసి ఏ ఐ నే ఇప్పుడు మొత్తం ఏ ఐ నేచూస్తుంది అంతా చేసుకుంటుంది
అవు నువ్ చూసావా ఎంత బెటర్గా మన ముందు బోర్డ్ అయితే డెస్ట్ అంతా ఎలానో ఉండేది ఇప్పుడు స్మార్ట్గా బోర్డ్స్ చేశాయి అవి దాంతో మనం పిక్చర్స్ అవన్నీ బాగుంటది కదా ప్రొజెక్టర్ లో చూసేకి అంతా ఈజీగా అర్థం అవుతుంది
అవును సరే బాయ్ అయితే నేను మళ్ళా చేస్తాను
సరే నాకు కూడా అమ్మ పిలుస్తోంది బాయ్
బాయ్